హాయ్ బాగున్నా మీరు బాగున్నరా
మ్ బాగున్నాం అండి ఈ రోజు డేట్ ఎంత అండి
ఈరోజు డేట్ ఫిఫ్టీన్ ఓ సారీ సిక్స్టీన్త్
మ్ ట్టోటికీ ట్టొటికి నా ఫ్రెండ్ బర్త్డే ఉందండి
ఎ ఫర్డ్ అండి స్కూల్ కాలేజ్
స్కూల్ ఫెర్నాడిీస్ మీ తెలుచల
స్కూల్ ఫ్రండ్ మీకు ఒక బెస్ట్ ఫ్రెండా ఓకే అండి తెలుసు
ఆ
ఉం కాలేజ్ కూడా తను మీతో పాటు చదివింది కదా టూ ఇయర్స్ అ ఇంకా అండి మీ ఫ్రెండ్స్ ని మిస్ అయితున్నారా
ఎందుకో మమ
ఆ
మిస్ అయితలే
అయ్యా ఓ వచ్చినప్పుడు ఘోరంగా బీటిెక్ అయిపోయిన రోజు ఫుల్ ఎయి చిినారు ఏో సల గోరంగా ఎచ్చ్రు మిస్ అయితారేమో అని మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎడవ ఎందుకు మిస్ అవ్వట్లేదు
వాళ్ళని మిస్ అవ్వట్లేదు కాలేజీ మిస్ హాస్టల్ మిస్ అ
ఓ మళ్ళీ వెళ్తారా మరి హాస్టల్ కి
బన్న
రూమ్మేట్ ని మిస్ అవుతున్నారా అందరికి మంచిగా రోమెంట్స్ దొరికింది నాకు ఎందుకో ఇలా దొరుకుతారండి అందరూ కాలేజ్ కు వచ్చాక హాస్టలర్స్ అందరు మేము రూమ్ లో ఇది చేసాం
హలో ఎన్పిఎఫలే రండ మంది బయిస్ వైఫై ఆషన్ టఫ్ చే కుండే వినిపియట్లే ఉం ఇప్పుడు వినిపిస్తుంది ఉం
ఇంకా చెప్పాలి మీరే
తిరుపతికి పోవాలె
తిరుపతి కా అండి
ఆ
మళ్ళా ఎప్పుడు ఎప్పుడు ప్లానింగ్ మీరు ఎప్పుడు వెళ్ళ లాస్ట్ టైం
చి ఉన్నప్పుడు
నేను మీతో ఒకసారి మల్ల టెన్త్ లో
టెంతర్లు ఎప్పుడు వేయండి వెనకి డెంగ్యూ వచ్చినప్పుడు
ఆ టెన్త్ కదా నేను నైన్త బిఫోర్ కరోనా
ఆహా
ఓ మల్ల కుడతు ఉంద మల్ ఆల్మోస్ట్ ఇది ఏమంటరు పోయి ఆ నేను పోయి సిక్స్ ఇయర్స్ మీరు పోయి మోర్ దన్ టెన్ ఇయర్స్ అయితుంది
హ
మల్ల ఎప్పుడు పోతామో
నేను పాపతోనే పోతా వచ్చ
ఎప్పుడు
తిరుపతికి అరుణాచలంకి కామాఖ
ఎప్పుడొచ్చారు
శ్రీశైలంకి ఇవన్నీ ఉండే ప్లాన్ ఎప్పుడైతుంది
ఉహు కొంచెం సిచ్యువేషన్ సెట్ అయితాన్ని ప్లాన్ చేసి అన్ని పోవచ్చు కానీ మన సిచ్యువేషన్ ఎప్పుడు సెట్ అవుతదో
వేగంగా వచ్చింది ప్రాబ్లం
ఉమ్ ఇగ కొంచెం సిచ్యువేషన్ సెట్ అయినా అన్ని శేషిస్తేన్ని మొక్కలు తీరిపోతాయి అందరివి
మమ్మీ డాడీ ఎత్తైతే మ కన్ త్రి ఫ్యామిలీస్సెటైతే
ఉమ్ ఇంక అండి
జూన్ ట్వంటీ సెకండ్ నుంచిటు జూన్ ట్వంటీ ఫోర్త్ తో అరకి కామకిదు అమ్మవరికి రియల్ గా బ్లీడింగ్ అయితాయింట
అవునా ఓన్లీ జూన్లనా అయితర
ఏమో నాకు ఇస్ట రీలోచ్చింది
ఉమ్
ఉహు జూన్ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ అనుకుంటా
ఆ కానీ ఆ డేస్ లోఓ టెంపుల్ క్లోజ్ ఉంటుందా ఓపెన్ ఉంటుందా
క్లోజ్ ఉంటదో ఓపెన్ ఉంటదో తెలిదండి
కానీ గ్రేట్ అండి ఆ అమ్మవారు ఎన్ని రోజులు అసలు ఇక్కడ తెలీదు ఆ గుడుందనే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా ఫేమస్ అయింది ఉమ్ అదేనా అరుణాచలం అయిన అరుణాచలం ఫేమస్ ఏ కానీ ఎక్కువ రీచ్ లేదు అంత అంత గిరి ప్రదక్షన్ ఎక్కువ ఫేమస్ అయింది రీల్స్ వచ్చనాకనే ఉమ్ అ ఇంకా అండి
చెప్పాలాంటి
టైం ఫోర్ అవుతుంది ఫైవ్ కలాక్ బస్ ఉంటాందిండి నేను కో పై ఫై
అవునండి ఫోర్ అవుతుంది టైం
ఉమ్ మళ్ళా కాలేజ్ కి రమ్మంటే మళ్ళా కాలేజ్ కి ఉరకాలి ఇదంతా స్ట్రెస్ అయిత్ తుందండి బాగా
అవున ఆలేండి ఫర్ వనలు సబ్జెక్ట్స్ ఉండయి క్లాసెస్ ఉండే ఏం ఉండే ఈ మొత్తము
సబ్జెక్ట్స్ ఉం ంటయండి ప్రాజెక్ట్స్ ఉంటయి కదా
సబ్జెక్ట్స్ కూడా జస్ట్ వేరే సబ్జెక్ట్స్ ఉంటయి ఎందుకంత స్ట్రెస్ అవుతున్నరు
ఏమో అం
చెప్ సెమినార్స్ ప్రాజెక్ట్ న్యూస్ అనుకుంటే కొంచెం మానే స్ట్రెస్ ఉంటది ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ ఒకటి
మేము మళ్ళీ రిపోర్ట్ సడ్మిట్ చేయలేదు ఇంకా మొనం రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మా రూమ్ మా టీమ్ట్ పోతే ఆయన తీసు కొన్ని తీసుకోలేదంట సార్
ఎందుకు
అంటే సార్ ఆ రోజే అందరినీ ఆఫ్ సడ్మీట్ చేయమండు ఆ రోజు అప్పుడు సెమ్ ప్రిపరేషన్ హాలిడేస్ అవ్ ఉండే
ఉ
అప్పుడు ఎవ్వరు వెళ్ళలేదు ఇంకా ప్రిపరేషన్ హాలిడేస్ కాబట్టి ఏ హోమ్ టౌన్ లో ఉన్నరు కాబట్టి అందరుూ ఎవరు ఎల్ల లేదు వెళ్ళిన వాళ్ళవి ఫస్ట్ తీసుకుం ఈ రోజు ఇవ్వని వాళ్ళవి నేను తీసుకోను అని బ్లాక్మెయిల్ చేసి సరే అని మా టీమ్మేట్ వెళ్తే కొంచెం అన్ని మిస్టేక్ చెప్తే మళ్ళా రీవర్క్ చేసి మళ్ళా నేను పంపించాను పంపించిన తర్వాత రూమ్ అ అప్పుడు సార్ అన్నారంట హాలిడేస్ కాబట్టి వాళ్ళ ఆ స్టాఫ్ రూమ్ అన్ని క్లీన్ చేస్తున్నారు మళ్ళా మీరు ఇప్పుడు ఇస్తే రిపోర్ట్స్ పోతు తయ్ అని మళ్ళ పంపించాడంటా అండి
హు
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాపం వాళ్ళు ఏం తినకుండా వెళ్ళిన వాళ్ళ అందరు మస్ ఫీల్ అవుతున్నారు అది ముందే చెప్పుంటే అందరు ఒకటేసారి ఇచ్చే వాళ్ళు కదా
అవునండి
హు
దానికే మ్ తెలుస్సార్ మీ కాన్ పనీ
ఆ
ఫ్యాకల్టీకిి ఏం తెల్సండి మీ హార్డ్ వర్క్ అతు
అదే వచ్చిందండి ప్రాబ్లం
హ మా యింటి బంగారం కి పోమ్
ఎవరు ఉన్నారండి ఫ్రెండ్స్
లా మీకు లా మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా అండి
మీ ఆ హాస్టల్ దగ్గర ఉన్నది అంటే జూనియర్స్ ఉంటరండి నా ఫ్రెండ్స్ అందరు డేస్ కలార్స్ ఏ అందరు నాకంటే నా దగ్గర నుంచి టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లాంగ్ ఉంటరు
అవునా
ఆ వాళ్ళ తొట్ వాళ్ళు నా దగ్గరికి రావాలన్న నేన్ ఆళ్ళ దగ్గరికి పోవాలన్నా మినిమం వన్ అవర్ పడుతుంది
అయ్యో అంటే మరీ నువ్వు డైలీ వన్ అవర్
ఆ వన్ అవర్ జర్నీ చేసి ఇస్తారు ఆ
ఆహా
నీతా ఇగా రూమ్మేట్ ఎలాగో మాట్లాడదు నేను మాట్లాడను ఇంకా హాస్టల్ దగ్గ ఫ్రెండ్స్ ఎవరు లేరు బాయిస్ ఉన్నారు కనీ బాయిస్ త ఫోన్ ఇయర్ ఇంట్లో
ఉ
అంతే అందుకని ఒకదాన్ని హాస్టల్లో ఉంటున్నా
నీ ఛాన్స్ ఉన్నా పోవడానికి ఎవరు లేరు అంటున్నారు నేను అే ఒక్కదాన్నే పోయేదాన్ని కావచ్చు
ఏమోనండి ఒక్కడానికి వెళ్తే వేళ్లబద్ది కాదు ఒక కంపెనీ ఉ ఫంక్షన్ ఎంజాయ్ చేస్తాం కదా
నా రమ్మను అల్లా అండి వొస్తది
ఎవరు మీరు ఏమన్న రామన్నంగానే నాకు ఇప్పటి నుంచి ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు నేనే వె మీ రూమ్మేట్ దగ్గరకి చాలా అలోన్గా అనిపిస్తుంది ఈ మధ్య
ఏ అయ్యో చెప్పడం మర్చిపోయిన నతని ఇప్పుడు అక్కడ ఉండట్లేదు
ఎక్కడ ఉంటుంది
వాళ్ళా వాళ్ళ ఒకా వాళ్ళకి ఇ హైడ్రాబాడ్
హైదరాబాద్ లోక్కడ
హైదరాబాద్ లో తెలీదు అక్కడ ఇల్లుంది అక్కడి నుంచి ఆఫీస్ కి ఆఫీస్ నుంచి అ ఇక్కడికి వెళ్తుందంట హాస్టల్ లో నుంచి వెళ్లిపోయిందంట మొత్తం
ఆ ఆ ఇ ఓన్ హౌస్ా
హైదరాబాద్ లో
ఓ అవునా
హ అలా వాళ్ళ అన్నయ్య తన ఇద్దరు ఉంటారు వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ ఊర్లో ఉంటారు